ఇంకా బాగున్నావా బాగున్నాను అక్క అక్కా ఉగాది క్ షాపింగ్ షాపింగ్ కి వెళ్దమా
ఎక్కడికి వెళ్దాం
ఎక్కడికో ఒక చోటికీ అక్క ఉగాది వస్తుంది కదా
ఉ అవున వెళ్దాం
ఉ ఎస్ట్ ఆ సరే అక్ క్కా
మొన్న అదే అంట నింది పిన్ని కూడా వెళ్ళాలి కలెక్షన్ బాగున్నాయి పక్కింటి వాళ్ళు ఎవరో తెచ్ తెచ్చుకున్నారంట బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి
ఆ అందుకే అక్క మనం గూడా వెళ్ళి తెచ్ ఆ మనం కూడా వెళ్ళి తెచ్చుకుందాం అక్
ఉమ్ హు వెళ్దాం వెళ్దాం
ఉమ్ ఎన్ని జతల తీస్ ఉమ్ అవునక్క
ఉమ్ లంగా ఓని ప్లాన్ చేదాం ఈసారీ
ఆ సరే అక్క నువ్ ఏమి తీసుకునావ్
నేను సారీ యే గా ప్రతిసారీ
ఆ
ఏం చేద్దాం ఆ రోజు స్పెషల్స్
అ రోజా
వస్తావా ఇంటికి బయటకి వెళ్దాం లేకపోతే గుడికెళ్దాము ఫస్ట్ గుడికేళ్ళేసి వచ్చి
ఆ సరే అక్ ఆ సరే అక్క ఆ రోజు మంచిగా ప్లాన్ చేసుకొని
ఉమ్ పూజ పెందలాడ పెట్టేసుకుంటే ప్రసాదాలాయని చేసేస్ దీ ఉగాది పచ్చడి ఎలాగో పెందలాడే చేసేస్తారు కాబట్టి
ఆ
అది అడిగది
ఆ సరే అక్క
ఇంకేం అయితే
ఇంకేం లేదు అక్ ఆ బాన్నారు అక్క
జు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఉగాదికి
ఏముందాక్క ఉగాదికి ఏమి చేేస్తారు నార్మల్గా ఉగాది పచ్చడి పొంగళి
పొంగళి పులి హార దద్దోజ్ నం ఇయ్యనా అందరి ఇళ్లలోనూ అవేగా కామన్ గా
అవునాక్క
ఉమ్ ఇకంరా అయితే
ఇంకేం లేదక్క అదే ఆ రోజు షాపింగ్ వెళ్దామని ఫోన్ చేసానక్క
ఉమ్ వెళ్దాం
ఉమ్
నేను రేపు సండే ఫోన్ చేస్తాను
ఆ
రెడీ అవుండు వెళ్దాం వస్తూ వస్తా తీసుకొని వెళ్తా వెళ్తా వెళ్తే తీసుకొని వెళ్తాను ఉమ్ చూద్దాము లక్కీలో బాగుంటే లక్కిలో తీసుకుందాం లేదంటే సౌత్ ఇండియా షాపింగ్ తిమర్లో కూడా బా ఉన్నాయంట ఫస్ట్ ఇక్కడికేలేసి చూసి బాగున్టె ఉంటే ఒకటి తీసుకుందాం లేకపోతే పక్కనేగా సిఎంఆర్ లేకపోతే సిఎంఆర్ లోనే తీసుకుందాం ఉమ్ ఆ మామలుగా అయితే లక్కీలోనే బాగుంటా అంటే నాకు తెలుసి నేను ఎప్పుడు ఏ ఫెస్టివల్ కైనా లక్కిలోని తీసుకుంటా
ఆ సరే అక్క అదే ఆ సరే అక్క
వాదివారం తీసుకున్నాం అనుకో ఒకవేళ డ్రెస్సెస్ నచ్చుతే డ్రస్సెస్ తీసుకుందాం లేదు శారీ తీసుకోని అనట్ నా లంగా అని కుట్టించుకుందాం టైం సరిపోద్ది మళ్ళీ య్యో మళ్ళీ ఏమో టైలర్స్ ఆ ఏమో ఫుల్ బిజీ బిజీగా ఉంటారు
ఉమ్
అ పని చెద్దాం నచ్చితే శారీ తీసుకున్నాము లేదంటే అంటే డ్రస్సెస్ నచ్చితే డ్రస్సెస్ తీసుకున్నమ్ రెడీమేడ్ లో
ఆ ఏదో ఒకటి తీసుకొని అనేది మంచిగా ప్లాన్ చేద్దాంక్క ఉగాదికి
ఉమ్ వెళ్దాం బయటకి వెళ్దాము అదే చెప్తుంది పెందలాడి లేస్తేనే అవుతాయి పనులన్ని
ఆ ఆ సరే అ
ఉంది కదా ఈ చెల్లి దాదొ ఒక జాగు మొహ హంది దాని ముందుగాని లేపు ముందు దాన్ని రెడీ చేసి తర్వాత నువ్వు రెడీ అవ్వు
సరే అక్క
త్రంకి వెళ్తాం మనం వెళ్ళాల అనుకున్న దానికి
లెద్లెక్క లేప్తాలే
లేపి ముందు దాన్ని రెడీ అవ్వమాను ఆ దొబ్బదాన్ని
ఆ సరే అక్క అంతముందు గంట నుంచునుదాక్క అక్కపిల్ల
అదే బాబా ఏదో పెద్ద అందగతిలాగా ఫీల్ అవుతుంది నను చెల్లి నాకు అర్థం కాదు ఆవంత అందగత్తే లేదనుకుంటది ప్రపంచంలో
ఏన్ జధా
యాడకన్నా వెళ్దాం అంటే రాలిం ఇ అతక్కపోద్ది ఆ అద్దాలకి దాని గుండాను ప్రతిసారి మన ట్రిప్ అంతా లేట్ అవుతుది ఛి ఆడ యాడపోదామన్నా అంతే
ఈసారి మనం తీసుకెళ్ళకున్నది చేస్తే ఆపిల్లే తొందరగా రెడ అయ్యదిక్క
ఆ మీ బావ కూడా తిగుతా ఉంటాడు ఏదో పెద్ద అందగాటతేలాగా ఇరవైనాలుగు గంటలు అదం కాడ అతక్కు పోయి ఉంటది. కా
ఆ అటు చేసే శాస్టలక్క అవి
అప్పుడు నువ్వు రడీ అవుతావు నేను రెడీ అవుత అందరం రెడీగ ఫాస్ట్ గ అవుతాం అద ఆపవే బాబు అంటే జాద తల్లి
ఆ అవున అక్క అది తలకనపక్క అందుకే ఆబలు తీసుకుపోకూడదు
ఆ అదే అన్ని ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే ట్రిప్ లో ఒక పెద్ద సంచులన్నీ ఎయ్యాలి ఇంకా కార్తికి నిండా సంచులే ఎస్తేనే ఎళ్దాం ఎళ్దాం అంటది తింటేనే ఉంటదే బాబు మీ చెల్లి
అందుకే గదక్క చెప్పింది షాపింగ్ కన్నా
షాపింగ్ కెళ్తే బయటికి అసలు కార్ లో దొరికి చోటల్లా అప్ ఆపింది ఏం కనిపిస్తే అది ఆప్తనే ఉంది అక్క అక్క అదక్క ఇదక్క అని
నే పిల్ల కా పల్ల బట్టల కన్నా తిండి కే అక్
ఆ కరెక్ట్ దనకి షాప్ అది వద్దులేవే బాబా షాపింగ్ మాత్రం అది ఒద్దు గాని ఉగాది వరకు బైటికెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం లే గాని దాన్ని దానికి మాకు షాపింగ్కి వెళ్తున్నామని
ఆ సరే అక్క చెప్పను
ఎల్లేసోద్దం మన ఇద్దంఎల్లేసోద్దంనువు రెడీ గ ఉండు అడిడిగితే బయటకి వెళ్తున్నావుని చెప్ప అంతే షాపింగ్ అని చెప్ప మాకు చెప్తే ఇంగ వస్తానంటదా ఇంకా గంటలు గంటలు చేస్తదా షాపింగ్ షాపింగ్ మాల్ పోట ఇంకా ఆ ట్రయల్ రూమ్ లోనే ఉంటదేమో ఇంకా అద్ధం ఉండిద్ది గదా అక్కడ కూడా అక్కడే ఉండిపోయిద్ది అద్దం కాడే అమ్మ
అందు
ఒకక్క డ్రెస్ ఒక డ్రెస్ ఎసుకురావే అంటే అరగంట సేప్ బట్టింది ఇది ఆ ట్రయల్ రూమ్ నుంచి చాబాయటకు రావడానికి
అక్క ను మర్చిపోనంటవ్ నువ్వు షాప్ షాపింగ్ అని చెప్ప తిడి కోసం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది అక్క నీకు తెలీదు షాపింగ్ చేయదు అక్కడ తిండి తిండి తిండి నుండింది
మ్ మాల్కి వస్త చాలు ఇంకా వాళ్ళ కనిపిస్తా ఉంటయి కదా అక్క అదిగొని అక్క అక్క ఇదిగొని అక్క కా
అన్న
మా చావు ఎట్టవారిస్తున్నారో గాని మీ ఇట్ల మీరు అమ్మో దారుణం అసలది
భరించకపోతే ఎట్లా చెప్పు ఆ తిన్నానక్క నువ్వు తిన్నవా అక్క
ఆ తింటున్నా పుచ్చకాయ కోసిస్తే అమ్మ వాళ్ళు తింటున్న అబ ఈ ఎండలు మరి దారుణంగా ఉన్నాయి బాబు
అవున అక్క మేమ్ కూడా
ఉ అంటేనె భయం మేసు బయటకి వెళ్ళాలంటే అందుకే నేను పెందలాడే రెడీ అయ్యి మనం మాల్ లొకి వెళ్ళిపోయామనుకో పది ఇంట్ లోపే చక్కగా ఇంగ ఏసీ లో తిరగచ్ సు మళ్ళా మ పెందలాడే వచ్చేసామంటే సరిపోయిది ఇగ ఎండ పడకుండా
ఆ సరే అవునక్ ఇంకా మేము రోజు కాలేజ్ కి వెళ్ళలేటప్పుడు నుంచో లేకపోతున్నాం అక్క ఎండకి
ఆవును
ఊ
మరి దారణం గుందే బాబు ఈ సంవత్సరం
తటుకోలేకపో ఫ్యాన్ లేకపోతె ఉండలేక పోతున్నాము ఆ
ఇగేమ్ షాపింగ్ లో ఏమో గనబ్బ భయమేస్తుంది ఎండను చూస్తుంటే సండే తప్తనేమో నా కుదరదు నీకు కుదరదు మీ కాలేజీ లున్ అంటే సండే తప్ప ఇంక మాకు మనకేమో బయట పోవడానికి కుదరకపోతుండే సాయంత్రం పోదాం అంటే ఇంకా అలసిపోతున్నం వచ్చెదలకి
నక్క
అందుకే ఇంక సండేనే ప్లాన్ చేసుకుందాం కానీ ఎయిర్లీగా రెడీ అవ్ నువ్వు ఇంట్ల మళ్ళీ అన్ని పనుడ్లయిని పెట్
ఆ సరే అక్క పెందలాడే లేవు అక్క
ఊ అదే అంటుంది మళ్ళీ ఒకవేళ నచ్చలేదు అనుకో మన రెండు మూడు సార్లు తిరగాలి కదా రెండు మూడు సార్ట్లకి అందుకే ఇంకా సౌత్ ఇండియా ఇంకా లాంగ్ కదా మనం చెన్నై చెన్నై లాంగ్ సౌత్ ఇండియానే పక్కనే గానీ చెన్నై లాంగ్ కదా చాలా దూరం పోవాలి ఊ అందుకనేసి అందుకని నువ్ రెడీగా ఉంటే పెందలాడే లేసి
ఆ సరే
ఒకవేళ లేటైపనయితే బయట్ ఏదనా తినేసి వద్దాము అమ్మ అమ్మకు చెప్పు ఇంట్లో
ఆ సరే అక్క చెప్తా
ఊ డబ్బులు కూడా కొంచెం దండిగా తీసుకొనిరా వస్తా
ఆ తీసుకొని వస్తా అక్క
ఎంతుంటయ్ తెలియదు కదా రేట్లు అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మాములుగా తీసుకొ కోవాలని మళ్ళీ దాన్ని కూడా తీసుకోవాలి కదా అదే ఫస్ట్ డ్రెస్సెస్ చూ బాగున్నాయి అనుకో రెడీమేడ్ లోనే బా నచ్చినాయి అనుకో అందులోనే తీసుకుందాం లేదు అంటే ఏదైనా శారీ తీసుకోనన్నా పేరప్ చేస్ ద్దాం దాన్ని కన్వర్ట్ చేద్దాం లంగావోనిలాగైనా ఊ అదే అదే
ఊ
ఇంకేంటతే అమ్మ వాళ్ళకి చీరలు అవి తీసుకోవా
ఆ తీసుకుంటాన అక్క నువ్వు వస్తున్నావుగా ఎలాగో
ఉంటుంది ఇంకమ్మ వాళ్ళ కూడా ఒకేసారి తీసేసుకుంటే అయిపోద్ది మళ్ళీ మళ్ళీ కాకుండా మళ్ళీ మిషన్ ప్రాబ్లమ బాబు మిషన్ అంట ఈ ఇస్తాను ఇస్తాను అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అంటది సమాస్తరాల దరబడిదేవరా బాబా అది తలకాయనొప్పి మిషన్ వాళ్ళు సరి సరైన వాళ్ళు దొరకలేదే మనకి మిషన్ వాళ్ళు చిరాకు తెపిిస్తున్నారు
ఆ ఇక్కడ దగ్గర అనుకుంటే ఏం కొట్టట్లేదు దూరంగా ఉంటే
ఆ మనకేమో దగ్గరలో ఏమో ఎక్కువ లేవు పోన్ంక వెళ్ళాలంటే టౌన్ లోకి వెళ్ళాలి మనకేమో టౌన్ లోకి వెళ్ళడం కష్టమయిపోతుంది వీళ్ళేంద్రా అంటే ఇస్తాం అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం మని తీసుకుంటారు ముందే చెప్పరే కుదరదు అని చెప్పేస్తే మనం ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకుంటాం కదా ముందేమో చెప్పరు ఇస్తామంటారు టయానికి హండ్ ఇస్త ఇం ఇం ఆప్షన్ ఉంటే పర్లేదు పోయిన సార్ అయితే బ ఇంక ఏడుపొక్కటే తక్కువే బాబు
నాకు సరిగా స్టిచ్చింగ్ న్ చెయరు
ఆ మళ్ళ ముందన్నా పండకి ముందన్నా ఇచ్చారనుకో ఒక రోజు ముందన్న వేసుకొని చూట చూ చూసుకోనిన్నా ఎట్లా ఉందని మళ్ళీ రీఫిట్ చేయించు కుంటాం వాళ్ళు కరెక్ట్ గా ఆ రోజే ఇస్తారు ఇవ్వటం కూడా తలకాయినొప్పయిపోతుంది మ ళ తోటి అసలా
క్క
ఫిట్టింగ్ సరిగ్గా పెట్టట్లేదు నేను అప్పటికి ప్రాపర్ గా ఉన్నదే ఇస్తాను దగ్గర అయినా కాగానీ లుజ్లు లో ంత టైట్ లో ఏదో ఒక పెట్టిస్తుదా ఆమ ఎప్పుడు అంతే ఎన్నిసార్లు చెప్పినా
మన ఇద్దరి అవున అక్క మన ఇద్దరికే వాళ్ళ దొరుగుతున్నారు
ఆ
ఉ
సరే అం చదువుకోవిమన్నా చదువుకో అయితే
ఆ సరే అక్క
సరే అమ్మా బయ్ రెడీగా ఉండు ఎల్దాం
ఆ సరే అక్క బాయ్ ఆ